హలో సార్ సిస్టర్ తిన్నారా
బాగున్నాం బాగున్నారా
ఆ బాగున్నాం సిస్టర్ ఏం సిస్టర్ మీకు ఈ రాలేదంతా క్లాస్ కి మీరు మీ ఫ్రెండ్ చేప్పే
ఊరికే రాలేదు కొంచెం బాగాలేకుండే హెల్త్ కొంచెం బాగాలేకుండే. అందుకే రాలేదు
ఏదో అ ఏదో బా ఏదో సరిపోయిన ఏదో వర్క్ కానీ ఇల బయట్కెల్లారంట గదా
అవును తెలుసు కదా మరి మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు.
సిస్టర్ నేను చెప్పాను కదా సిస్టర్ టైం కొంచెం నేను కొంచెం బ్లాక్ గా చేస్తానని సిస్టర్
ఆ తెలుసు తెలుసు
దానికే లాగ్ చేస్తున్నా.
కాలేదు ఎ ఏవో సర్టిఫికెట్ కావాలంట నా దాగ్
మరి నేను ఇంకొసారి ఎప్పుడన్నా పోదాం నేను వస్తాను. నాకి వర్క్ ఉంది అక్కడ చూసుకుందాం.
టైమ్ పడుతది కావచ్చు డాడీ వస్త అన్నాడు అప్పుడు తీసుకొస్త కల్లర్
అంటే మార్నింగ్ పూట తీసుకుంటే టోక్ కొన్ తొందరగా అయిపోతుంది తెలుసా టెన్ లోపల అయిపోతుందంట
నవున ఎవరు జెప్పిరు
మా తమ్ముడు చేపించుకున్నాడు మా తమ్ముడు వచ్చి టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇక్కడికి హైదరాబాద్ కి ఆధార్ కోసమే
సెవెన్ థర్టీ లోపు టోకెన్స్ ఇస్తారంట
ఆ సిక్స్ కి వెళ్ళా కూడా పర్లేదంట సిక్స్ కెళ్ళి తీసుకున్నా కూడా సరిపోతుందంట మంది కొంచెం తొందరగా వచ్చేస్తుంది అనమాట
ఉ డాడీ వాళ్ళు అక్కడినుండి వచ్చేవరకు కల్ల ఆఫ్టర్నూన్ అయితది అటున్నా
అంటే మార్నింగ్ అ టోకెన్ తిస్ కుండా సరిపోతుంది
ఆ అదే
తున్నాము మీ డాడి వచ్చినప్పుడు గలుపు నాన్ ఇంకామ్ కంటిన్యూ చేసుకోవచ్చు అట్లే ఆ అలా చేసుకుని సరిపోత్ తుందే మా తమ్ముని సాక్సు మీ తమ్ముడు గుడ్ గలన్ రా
చేంజ్ జెయ్యాల కొంచ్ తప్పుతుంది బర్త్ సర్టిఫికెట్ ఉంది
అది ఉన్న గుడా పర్లేదులే
ఉమ్ ఆమె బర్తార్ మెమో కావాలన్నది అక్క డిజిలాకర్ వి అభ్యు కూడద్దు అన్నది
ఏం అ అమ్మా వాళ్ళు టెన్త్ మార్క్స్ కార్డు స్కాన్ చేస్తారంట అమ్మా దొరికిపోతే మండ ఏం అను అది తీసుకోపోతే డూప్లికేట్ కి
డ్యూప్లికేట్ కాదు కరెక్టే డిజిలాకర్ అది ఇష్యూ గవర్నమెంట్ గదా వెరిఫికేషన్స్ అన్ని ఉంటాయి గదా డైరెక్ట్
ఆహా అట్లా చేస్తే కాదంటా నేన్ ట్రై చేసాను
ఉ మంచిదే గదా తొందరగా ఐతది ఇంకా
కావాలంట వాళ్ళ కంపల్ స్కాన్ చేస్తారు అంటా అబ్బ సిస్టమ్ ఇందులో ఆ అందుకని వచ్చేసి మా తమ్ముడు వద్దొద్దు అనేసి ఇంకా ఊరికే అయిపోతున్నాము మేము గుడా
ఉమ్ అవును మరి అంతే ఉంటది గదా ఇంకా అట్లనే తొందరగా అయితే అన్ని మంచి వెడితే
ఏందో వీళ్ళు పెద్ద తలక్ కాలు తింటారు మనల్ని గేమ్ చేస్తారే మీరు వచ్చి హాస్టల్లో
మా దగ్గర న చపాతి
ఏందే తిన్నావా లేదా ఈరోజు డుమాకొట్టినవ్వా
తిన్న తిన్నం రైస్ తిన్నా చపాతి తినలే
నేను మా ఫ్రెండ్ ఇగ అనంతపూర్ కెలతనాం ఎగ్జామ్ రాసేకీ
మ్
అట్లా బస్ ఎక్కితే గాని ఒచ్చి నా బైక్ ఎక్కింది
అవునా ఏం ఎగ్జామ్ ఉంది ఇప్పుడు
ఆ
ఏం ఎగ్జామ్ ఉంది
అదే ఎన్టిపీసీ లో గ్రాడ్యూవేట్ ది
ఓ ఇంకా అయిపోలేదా మా ఫ్రెండ్కి ఒక్కతనకి మహారాష్ట బడ్డది
మహారాష్ టనా
కొన్ని హైదరాబాద్ కానీ మహారాష్ట్ర పడ్డది
మంచిపని
నేను ఇంకా నమ్మలేను లేదు నేను నమ్మలేను వచ్చినాంక ఫోటో చూపిస్తుండు పాపం అనిపించింది
అంత లాంగ్ ఏంద్రా బాబ్బు
రేయ్ నేన్ అసలు ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోలేనూ మహారాష్ట్ర అసలు నాకు ఉందని కూడా తెళవదు అని అన్నాడు. అప్లికేషన్ చూపిస్తుంది తెలుసా ఫామ్ అది ఎందుకు వచ్చిందొ ఇంకా మరి.
ఆ పాపం ఎట్లా రాస్తారో యెల్లి అంతలాంగ్
లే పోతలేడు పోతలేడు
అవునా
ఇంకానీ టూ ఫిఫ్టీ అంటా ఫీజ్ వేస్ట్
వేస్టే అది బస్సుకెళ్ళినా అదె ట్రైన్ కెళ్ళినా కూడా ఫ్రీగా వెళ్ళొచ్చు కదా
ఫ్రీగ ఎట్లెల్తరు
ఆ మరి ట్రైన్ కి అంటే క్యాస్ట్ రిజర్వేషన్స్ బట్టి ట్రైన్ ఫ్రీగా ఉంటుందమ్మాయ్
అట్లా పెట్టుకుండో పెట్టుకోలేడో అవును అట్లా ఆప్షన్ అప్లికేషన్ చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు కదా ట్రైన్ అవైలబిల్ టీ ఆ పెట్టుకున్నరో లేరో మరి
అవునా అయితే మనక్ పిల్లట్లై
అంటె ఇక్కడికనే వడతయ్ గ దా అనుకుంటరు కదా ఎవరన్నా అంత దూరం పడతదనుకోరుగద
అంటే ఒకసారి ఆప్షన్స్ చూపిస్తుంది కద మనం పెడుకోడానికి దాంతో చూ
చూపిస్తది చూపిస్తది అన్నీ బ్యాంక్స్ కయితే చూపిస్ వచ్చింది మరి నే ఏది పెట్టినా కనీ ఎవ్ ఎవరైనా అంత దూరం పడుతది అనుకోం కదా ఎందుకు అనుకుం కుంటం దాని కూడా అందు కే పెట్టుకోలేరు కావచ్చు మరి
అది నిజమేలే ఎవరు ఎస్పాట్ చేసిండరు కదా ఇట్లా పడుతుందనే చెస్
ఉ అవును అంత దూరం బడ్తే నేను ఇతె చేయలేను మరి మహారాష్ట్ర వడ్డది ఇడు అది ఇంకా హైలైట్
ఇరోజా రోజ ఏంది సార్థి ఉండే ఆ సార్దం నవ విజ చ సార్జ న ఆ హెడ్డకా హడ్డేకే ఎక్కడ పోయింది హెడ్డక్కు థింగ్ థింగ్ అని అసలు చెప్తాండడి అని చెప్పా ఎడ్డకు ఇంకో పాప ఇద్దరు ఎ నిజము అడిగినారు తెలుసా ఈ రోజు నేను దీక్ష చెప్ చూ ఆ పాప ఏం పేరో వా దీర్ఘంగా అసలు జేస్తుంది
అవునా
ఆ
అ
ఇరోజు అంతా నవ లేదు నిన్న బా నవీనామ్ ఇరోజు కొంచెం తక్కువ నవీనంది నినతో పోల్చుకుంటే
నిలి నింలి మను ఆ
ఆ మరి అనుకుంటా మీరు గట్టి గడికి చెప్తండ్రి ఏ హెడ్ క్కడడా స సార్ వాళ్ళు
హన్నడని ఇద్ద కన్నడ
అన్నాడు అదు కాల్సిన ఎక్కడికి పోయ వలిద్దరు అన్నారు
అయ్యో
హెల్త్ బాలేేదు రాలే స్సార్ అని చెప్పు కాక
ఇద్దరుకి బాలేదా అని మేడం
పిలా పిలా ఇంకా ఏం జేసామ్ జెప్పు
ఆ
ఏంటి సర్కార్
మాకా ఫోటో చెప్పాలి
పోటో సేమ్ అక్కడే చేసినారు ఇక్కడ
హామ్ వస్తాం వస్తాం ఏం పనలేదు గా ఇప్పుడు
నీ
అవును ఇల్లాల
ఆహా వెల్లండి వెల్లండి బాగ్ దేవన్ మొక్కండి దేడా వండే లోపల రావాలి అని మొ క్కండి
మొక్కాల రావాలి కదా జాబ్ మరి
మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నా కాల్ లిఫ్ట్ చెయ్యవెంద అబ్బా నువ్వు
నాయిఫ్ ఫోన్ లేకుండే మా ఫ్రెండ్ దగ్గర ఉండే నేను అసలు ఫోన్ తీసుకోలేను మర్చిపోయినా అడా సీరియల్ గా కట్టినరుతెల్సా మెయిన్ బ్రాంచ్ అంటే ఎంత రష్ ఉంట రవి
తెలుసులే మా తమ్ముడు వచ్చిండే ఇక్కడ్ కే
మొత్తం రష్ ఉంది అది అడి డీటెయిల్స్ అడిగనికి కూడా లైన్ కట్టాలంట అది ఎందు నాకైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క డౌట్ వచ్చింది తెలుసా ముందు మేమోస్ అవి అట్లా టోకెన్స్ ఎప్పటి వరకు ఇస్తారు అని అట్లా అసలు ఇవన్నీ
అంటే కన్నా కొడుకు అయిన చెప్పాలి కదా నువ్వు పోతునే నేను కొంచెం డిస్కస్ చే చెప్ప
నాకేం తెలుసు నీకు రాంగ్ ఉంటాయి నీ నీ దగ్గర ఏమైన్నా ఉంటాయా రా అంటే నాకేం తెలుసున్నా నా ఓక్కదాన్నే ఉంద అనుకున్నా
న రావను కూడా చేప్పిన నైట్ మాట్లాడినా క్లాస్ కి
నేనే సడన్గా అనుకున్నా పొద్దున్న లేషిన లేవగానే ఈరోజు ఏముంది మనకి అని ఇట్లా ఆలోచిస్తున్నా నేను డాటా సఫిషియన్సీ అన్నట్టు ఉండయి కదా సో డాటా సఫిషియన్సీ ఏమిండదు కదా అన్నట్టు ఇంకా వెళ్దాం అన్నట్టు అనుకున్నా అంటే కాంటున్నప్పుడు వెళ్దామనే ఫిక్స్ అయినా ఇంకా మా ఆఫ్టర్నూన్ ఎట్లా ఒకవేళ లేట్ అయినా కానీ ఇంపార్టెంట్ డేసే కదా ఏముంటాయి ఇంగొ వచ్చినాయి కదా ఆడిపోయినా కానీ ఇదే ఓర్రుడు ఉంటది కదా అని అట్లనే అనుకొని ఇంకా మనిషాకి ఫోన్ చేసి నేను రాని అని చెప్పిన ఆమె అప్పటికి కూడా నాక ఏం చెప్పలేదు నేను ఇడి కి వచ్చినంక టెన్ ట్వంటకేమో ఫోన్ చే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్య ల మీలా ఫోన్ చేసిందక్క చేసి నేను కూడా పోలే అని అంటే అంటే ఆ పోయింది ఎందుకు పోలేవనంటే
ఏ నో మెన్షన్ నేమ్ బ్రో నే నేమ్స్ మెన్షన్ చేయమాకు ఎవరన్నా పోతే పోనీ మాట్లాడి వచ్చా
ఓ అ
ఒకే ఆ నువ్ సడన్ గా మెన్షన్ చేయొద్దు
హు అయితే ఇంకా అట్లా పోయి సరికి సడనంగా జరిగింది నాకు
ఆహా
అది జరిగింది ఆడ ఇంకా నేను ఆడ తిరిగి అన్ని చేసే వరకులాగ అది టైము
ఆహా
ఆ అది బాగా జరిగింది ఇంకా వీలు రాలేదు ఇంకా స్వర్ణ అక్క వచ్చేవరకే ఇంకా మొత్తం చతకవట్లే మస్తు తిరిగినమే మధ్యాహ్నం లంచ్ చేయలేము మార్నింగ్ టిఫిన్ ఏం చేసినాం వాడు చేయలేదు మా ఫ్రెండ్ వచ్చి హలో హలో హలో పాయించా